హలో
అక్క
హాయ్ మేడం ఎలా ఉన్నారు బావున్నారా
బావున్నా మేడం
ఆ ఎక్కడున్నారండి కాలేజ్కి వెళ్ళిపోయారా
ఆ వెళ్ళిపోయామండి
ఓకే ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నారు ఎలా రాస్తున్నారు పిల్లలంతా
ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ కాలే మేడమ్ ఇంకా ఎగ్జామ్ కి టైమ్ ఉంది ప్రిపేర్ అయితున్నాం
ఆహా మీరు మీరు టీచింగ్ ఫీల్డ్ కాదా
ఉమ్
మీరు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న అన్నారు ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి మేడం అని అని చెప్పేసి మొన్న బస్ లో ట్రావెలింగ్ చేస్తుంటే చెప్పారు కదా
ఆ ఎస్ ఎస్ ఇంకా ఆ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి
ఆ అదే మరి ఎలా రాస్తున్నారంట పిల్లలు
బెటర్ గానే రాస్తున్న టైమ్
ఎగ్జామ్స్ అయిపోయాక ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా అండి వెకేషన్స్ కి హలో మేడం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని ఏదైనా వెకేషన్స్ కి వెళ్దాం అనుకుంటున్నారా ఒకవేళ అలా వెళ్లేదని ఏమన్నా అనుకుంటే కనుక నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి మేడం ఎక్కడకి వెళ్ల